హలో
నమస్కారాం అండి
నమస్కారమండి
వినిపిస్తుంద అండి నా మాట మీకు
అంటే మీకు వినిపిస్తు అ
ఆ వినిపిస్తుందండి మేము బాగున్నాము మీరు బాగున్నారా
అ బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి భోజనం చేసాము
అవున
ఈ రోజు మా బోజనము అమ్మో ఈ రోజు మా భోజనము చామగడ్డ పులుసు
ఓ చామగడ్డ పులుసు ఏసుకున్నార
హూ ఉదయమూ తినేసాము
ఆ తినేసామండి
ఉదయం మామిడికై పులిహోర చేసాను
ఓ మీ చెట్టువేనా అండి మామిడికాయలు
ఆ అవునండి మాకు తోట ఉంది మామిడికాయల తోట
ఓ మంచిగ పచ్చళ్ళు వెట్టుకోవచ్చు తినే కాయలు గూడ ఉన్నాయా అండి
అ తినే కాయలు పచ్చడి కాయల్ తినే కాయల్లో నుంచే కొద్దిగ కాయలు పుల్లగ ఉన్నాయని అందులోంచి అందులో నుంచి కొన్ని ఒక పదిహేను కాయలు తీసి మొన్నే బెట్టారండి మా అత్తయ్య గారు
అవునా
హ్మ్
అ ఎండాకాలంలో ఎటైన్న అవే ప్రదేశాలకి చూడడానికి విహారయాత్రలక్ అలా ఎల్లార ఎప్
లేదండి మేము ఎక్కడికి వెళ్ళలేదు మీరేం భోజనం ప్రిపేర్ చేశారు ఈరోజు
ఈరోజా మునక్కాయ టమాటా చారు లాగ జేసుకున్నాము
ములక్కాయ టమాటాని చా
ఆ హా
ఉహు అందులోనే నీళ్ళేసి
అవునవును పోపేసి మాములుగా పోపులో మునక్కాయలు కొంచెం ఉడకనిస్తాం గదా
అవును
కుంటాం గద హ్మ్ అప్పుడు అవి కొంచెం మగ్గా కా మళ్ళా అందులో ఒకా సరిపడా వాటర్ ఏసుకొని కొంచెం చింతపండు ఏసుకుంటాం టేస్ట్ కోసం హ్మ్ లాస్ట్ కి కొంచెము చికెన్ మసాలా ధనియాల పౌడరు కొంచ కోత్మీరా ఇయేస్తే చారు బాగా టేస్ట్ ఒస్త
హ్మ్ అందులో రా టమాట రసం మీరు టమాటా కర్రీ లో రసం వేసుకుంటారు కాబట్టి కాస్త రసం పౌడర్ ఏస్ స్తె కుడా
ఆ బావుంటుంది అవును
హ్మ్ మీరు కాకర్ కాయలతో ఏమైనా ఎలాన్ తి వెరైటీలు చేస్తారు కాకరకాయలతో
మే మేము ఒక వంటకాలు విన్నామండి కాకరకాయ ఫ్రై జేస్తాము, కాకరకాయ పులుసు పెడతా. ఆము కాకరగాయ పచ్చడ గూడ వెడతారు
అవును కాకరకై పచ్చడి బెడతారు
ఊమ్ ఇంకా అది మొన్న కొత్తగా ఆ చేస్తామండి బా ఉంటది చాలా బా ఉంటది ఎలా చేస్తారా కాకరగాయ అంటే కారమా
అవును
అవునండి బి అహా కారం ఎలా జేస్తా అంటే నేను డీప్ ఫ్రై జేసేసి, ఉప్పు కారం చల్లి, అల్ల. ఒక టైపు
మ్
ఇంకొకటి ఒకటి కొత్తగా విన్నాను అదే అ మ జ్జి గలో మసుల పెట్టి దాన్ని ఉడికించి డీప్ ఫ్రై చేసి అదొక టైపు కర్రీ విన్నాను
మీక్ తెలుసా అది ఎలా చేయలో
ఒకసారి చెప్పండి మీకు తెలిసే మీకు ఐడియా ఉంటే
ఆ నేను తరచుగా చేస్తూనే ఉంటాను కాకరకాయలు అవి కాకరకాయలు మనము చిన్నగా అంటే మరీ సన్నగా కట్ చేసుకోవద్దు
హ్మ్
ఒ కాయలో నాలుగు ముక్కలు
అ
పెద్ద కాయలైతే చిన్నకాయలైతే మూడు ముక్కలు వేసి కట్ చేసుకొని వాటిని మజ్జిగలో ఉడుకబెట్టుకోవాలి
ఆహ అంటే మజ్జిగ చిక్కగా ఉండాలా లేకుంటే అంటే పల్సగా ఉండాలా
కొద్దిగ మామూలుగ మరీ చిక్కగా వునక్కర్లేదు మరీ పలుచగా వున్నకర్లేదు ఆ మధ్యరకంగా పెట్టుకొని అందులో కాస్ త ఉప్పును పసుపు వేసి
ఓహో ఈ వక్కల్ని అందులో వేసి ఉడికించాలి ఆ
ఉడికించిన తరువాత అన్ అవి కాస్త ఉడికినాక అవి తీసేసి నూనెలో నూనె పోూసుకొని మంచిగా మనము పాపుడాలు ఎలా వేయించుకుంటామో అలా వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత్ త డీప్ ఫ్రై చేసుకునే ముందు ఆ మజ్జిగాని ముక్కలు ముక్కలోంచి మజ్జిగ అంతా పోయేలా లాగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి
ఓహో ఫస్ట్ ఇలా చేసుకున్నాకనే డీప్ ఫ్రై
డీప్ ఫ్రై చేయాలి ఏదైతే ఉడికిన తర్వ త ముక్కల్ని తీసేసి నీళ్ళని బాగా పిండేసుకొని ఆ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి బంగారు కలర్ వచ్చేదాకా
ఓ
త ఆ మళ్ళీ మనము ఎల్లిపాయ జీలకర్ర కాస్త దంచి పెట్ ట్టుకొని మళ్ళి ఇంకోద్ధిగ నూనె వేసుకొని ఏదైతే ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటమొ
మ్
అదే నూనెలో కొంచెం నూనె తీసేసి ఆ మిగిలిపోయి ఇప్పుడు ఈ ముొక్కలు ఉంటాయి కదా మనం వేడి చేసుకునేవి అంటే వేయించుకున్నా ముొక్కలు
ఆ ఆ ఆ ముక్కల్లి మ్
ఆ నూనెలో వేసి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ధనియా ప్ ఆ ఆయిల్ లో నే ముక్కలేసి ఆ ముక్కల మీద నుండే పసుపు కారం కొద్దిగా ఉప్పు ఉప్పు మనం ఉడుక్ క్కించుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి
ఆ
అందులోనే ధనియా పౌడరు ధనియా పౌడర్ తో పాటు ఇందాక మనం ముందే ఎల్లిపాయలోన జిలకర దంచి పెట్టుకోవాలని చెప్పాను కదా
ఆ
ఆ ఎల్లిపాయ జీలకర్ర దంచి అందులో వేసేసి ఇక్క మూడు నాలుగు నిమిషాల ఆ నూనెలో మగ్గనివ్వాలి
ఒక ఒక మూడు నిమిషాలు ఉంచాలి
ఆ ఉంచాలి
ఓ
తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఆ కారం, ఉప్పు అంతా పీల్చేసుకుంటూ ఉంటుంది
కిది నిల్వా ఉచ్
అది నిలువు ఉంటుందండి ఒక వారం అంటే బయట ఉన్నప్పుడైతే అది పాడవ్వదు కాకపోతే ఎక్కువ రోజులుహా అలా ఏంలేదు బయట పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే భూజు పట్టే వరకు చూసుకోకుండా ముందే అప్పటి వరకు మిగలది లేండి ఆ రుచి చూస్తే తినాలని వస్తది తినేస్తారు తొందరగానే అయిపోతుంది
ఇం మన ఇంట్ ఒకరిని తీసుొ ఒకరు అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే టూ త్రీ డేస్ లో అయ్య టూ త్రీ డేస్ కూడా పట్టదు
అవును అవును పెరుగులో నంచుకోవచ్చు పప్పు పలో నంచుకోని తినొచ్చు ఎందులోకైనా బాగుంటుంది ఉట్టిది కూడా వేది డి అన్నం పెట్టుకని అందులో ఈ కాకరకాయ వేసుకని తింటే మనం కాక క్కరికై వెళ్లి వెల్లుల్లి కారం చేసుకొని తిన్నట్టే ఉంటుంది
ఆ అయ్యో జలుబు చేసినప్పుడు జలుబు చేసాంది జలం వచ్చినప్పుడు ఇలా తినాలనిపిస్తుంది
ఆ అవును అవును నోటికి మంచిగా రుచిగా ఉంటుంది అది మనము వేసుకుని కారంలో అలాగే చివరిలో వేసే ఎల్లిపాయను జీలకర ఉంటుంది కదా ఆ దాంట్లో దాని ద్వారానే అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది
చివరి లో వేసుకునేది అసలు దాక వచ్చే ఫ్లేవరు
అవును
ట్రై చేస్తా బాగుంది మీరు చేసినా వంట
ఆ ప్రయత్నించండి చాలా బాగుంటది రుచి చూడండి ఇంకా మీరు ఎలాంటి వెరైటీ వంటకాలు చేస్ ఉంటార్
మేము మామూలుగా ఫ్రై కర్రీస్ వేసుకుంటాము పిల్లల కోసము ఏ వాళ్ళకు మామలుగా ఏ కర్రీ ఇష్టం అంటే అది అట్లా చేస్తూ ఉంటాము మామూలుగా నేను ఎక్కువ సూప్స్ కర్రీసే ఇష్టం పడతాను
ఉ అదయితేనే కాస్త తొందరగా తినడానికి
అవును అవును తినాల అనిపిస్తుంది ఫ్రై కర్రీస్ ఏంటంటే దాహం దాహం అని పిస్తాంటది
అవునండి ఈరోజు నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చాను
ఆహా ఏం ఆహా ఫంక్షన్ కెళ్ళేసి వచ్చారా
అవునండి అక్కడ భోజనం చేసి వచ్చేసరికి దాహం
అసలు మళ్ళీ ఇవ్వాళ కొంచెం ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉండే
అవునండి
ఉం
ఉం రాత్రి పెరుగున్నం తింటారా మీరు రాత్రి పూట పెరుగ అన్నం తింటారా
రాత్రి పూట తిన దాదాపుగా తినకుండానే ఉంటాం ఎందుకంటే నైట్ పూట పెరుగన్నం తి ని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను అంటే మధ్యాహ్నం పూటనే తినాలని అంటే చల్ల మంచిది పెరుగు కంటే
మజ్జిగ చేసుకొని తాగితే బాగుంటు
ఆ అంటే తినాలి పెరుగుగాని మధ్యాహ్నం పూట తినాలి
అవును మనం ఎప్పుడు తిన్నా గాని ఆ పెరుగులో కొద్దిగా నీళ్ళు వేసుకొని
ఆ అలా తినాలి మళ్ళీ డైరెక్ట్ దాన్ని
అలా తి అవును అలా తింటేనే కొద్దిగా వేడి కూడా చేయ అనుకుని ఉంటాంది మనం పెరుగు చలువ అనుకుంటాం గాని గట్టి పెరుగు తింటే అది వేడే
ఆ అట్లా తిన తినకూడదు అసలే ఆ మనం ఎప్పుడైనా దాంట్లో ఉం చెప్పండి
నీళ్లు పోసుకొని కొద్దిగా పల్చగా చేసి కొన్ తింటే గాని తాగితే గాని ఆ వేడి అనేది అవ్వకుండా ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది
అవును పెరుగు అదే పాలు కంటే పెరుగు మంచిది పెరుగు కంటే చల్ల మంచిది
అవునవును ఈ ఎండాకాలంలో ఎక్కువ పెరుగన్నం మజ్జిగ ఇలాంటివై తేనే మనకి చ కాస్త చలువ చేస్తుంది సరే అండి
ఆ సరే అండి ధన్యవాదం